హాలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది బాగున్నారా అండి
ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగున్నాం
ఆ ఏం చేస్తున్నారు పని అయిపోయిందా
ఆ పని అయిపోయంద అండి టిఫిన్ చేసారా
ఇక టిఫిన్ అంటే టిఫిన్ ఏం లేదు అన్నమే తిన్నాం ఇక
ఏం కర్రీ చేశారు
ఈరోోజు పాలకూర
పాలకూర ఈ పాలకూర టమాట వేశారని
ఓన్లీ పాలకూరనే
తింటారా పిల్లలు
ఆ పిల్లలు తి తిన్నరు ఈరోజు నుంచి హాఫ్ డేస్ స్కూల్స్ గదా వెళ్ళిన్రు స్కూల్ కి
అవునా
మ్ ఎం చేస్తు తిన్నరా
ఆ తినమ్ అండీ తిన్నాం ఇయ్యేలా చెపాతి టిఫన్ చేసినం పూరి చే చెపాతి
ఆహా
పిల్లలకి రైస్ పెటేసి ఎగ్ ఎసి నేను టమాటా కర్రీ చేసినాన్ను బాక్స్ పెట్టుకొని వచ్చిన
ఆహా పొద్దున్నే పని చేసుకొని ఇట్లా రా రావాలంటే ఉద్యోగానికి ఎంత ఇబ్బందో గదా పిల్లలు ఉన్న వాళ్లకేయితే
అవును చాలా ఇబ్బంది అయితది ఇంట్లో అన్ని పని చేసుకుని రావాలి
ఉమ్
అదే మన ఇప్పుడు సిటీ ల్లా ల కూడా అంతేయండి చాలా బిజి బిజి ఉంటారు లేడీస్ ఎంప్లాయీస్ అందరూ
సిటి లలో అయితే బిజీ లైఫ్ అది అయితే వాళ్ళు తిరుగుడు ఏందో పోవుడేందో మొత్తం ఆన్లైన్ వర్కే ఉంట ది వర్క్ చేసుకోవడంటే ఆన్లైన్ లోనే తినడం తెచ్చుకోవడం ఉంటది వాళ్ళ పని ఏదేనా రెడీ అయి వెళ్ళిపోవడం జాబ్
అవును ఎంతైనా మరి ఇట్లా ప పట్టణం వాతావరణం అంటే చాలా బిజీ బిజీ ఉంటది కానీ పల్లె వాతావరణం అట్లుండదు చాలా ప్రశాంతంగా ఉంటది తెలుస ఎంత పనుల్లకెళ్లిన మ్
వాళ్ళు మన సిటీలలో వెంటనే అలసిపోతరు కూర్చొని ఇట్లా సిస్టమ్ ముందు వర్క్ చేసుకునే వాళ్ళక అలసిపోతుది కానీ మన పల్లెటూళ్లలో ఉన్న రైతులు గానీ మహిళలు అయితే ఎంత ఎండక వర్క్ చేసినా వాళ్ళకి ఏమి అనిపించదు
అవును మరి మ్ అ ఎంతక్ ఏండ అనక వాన వెనక ఎంత అయినా గూడా వాళ్ళకి అంత ఏం అస్టక్ అంతా ఏమి అనిపియదు
అంతే న వాళ్ళకు గూడా ఏమి జ్వరాలు రావు ఏమి రావు
ఉమ్ అంటె మనం వెదర్ మనకు వాతావరణం వల్ల ఇక్కడ వాతావరణం వల్ల మనకు రోగాలు గూడా ఎలాంటివి రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటరు అక్కడయితే అంత వాతావరణం అంతా కాలుష్యము అంతా ఇగా మన తిండి విష న్లో గూడా అంత కాలుష్యం కాలుష్యం అంతాఇగా అడ
అంటే అంత పొల్యూషన్ అన్నీ హెవీ వెకిల్స్ గదా ఎప్పుడు రన్ అవుట్ పోతనే ఉంటాయ్ ఎక్కడ ఉండరు అసలు కాలిగా మన డిసంబర్ మనం పూజంబరు గణపతిగుడి వాన కాలన్నా ఏదో ఒక వర్షాల పంట మొత్తం కారబ్ అయితది
ఊ ఊట్లా
కొన్ని చోట్ల ఏమో కొంతమంది ఏమో సిటీలో కూడా వలస వెళ్తూ ఉంటారు ఇక్కడున్న ప్రజలందరూ ఎక్కువ మనం డబ్బు సంపాదించుకోవాల మే సిటీకి వెళ్తా ఉంటరు వల్స
ఇగ వెళ్తారులే గానీ ఎంతైనా గూడా ఇగ ఉండలేరు గదా ఇక్కన్నుంచెళ్ళి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాతావరణానికి తట్టుకోలేరు ఆ కొన్ మన అవసరానికని పోతరు ఇగ పోయిన పోతారు మళ్ళా వత్తనే ఉంటది అక్కడ్నే ఉండాలని అంటే పర్మనెంట్ గా ఉండలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు వా అంటే ఇట్లా గ్రామాలల్ల ఉండే వాళ్ళు ఇక్కడ వాతావరణం అలవాటైన వాళ్ళకి వాళ్ళు అక్కడ పట్టణం వాతావరణం అంటే అంతగానం పడది ఇగ ఆళ్ళకు.
అవు
ఊమ్ ఇట్ల మనం ఆహార విషయాలనైనా సరే ఏదైనా సరే వాళ్ దట్టుకోలేరు ఇక్కడన్నోళ్ళు అక్కడ ఉండలేరా
అవును అదీ జంక్ ఫుడ్ తింటాన్కి ఇష్టపడతారా అండి మీ
పోనీ నాలాంటివి ఇగ అట్లాంటివి తిననిగ అసలే య అట్లాంటి దింటే ఇంగ ఉన్న ఆరోగ్యం గూడా పాడైపోతది ఈ పిల్లలకు గూడా నేను అసాంటియ్ ఏం పెట్టను
కొంచెం మనం ప్రిపేర్ చేసేప్పుడు గూడా పిల్లల్ ఏం తీస్కుంటారా రా మరి ఏమైనా తింటా తింటా అని మారం జేయర
ఆ
పిలల్లు తింటా అని మారం ఏం చెయ్యరా అంటన్న
ఇగ అట్లేం జెయ్యరు ఎందుకంటే నేను వాళ్ళకి ఏమైన్నా కావాల్స్ సిన ఏమన్నా ఉన్నా గూడా నేను ఇంట్లనే చేసి పెడతా ఉంటా ఇగ బయ్ ట ఫుడ్డు అంటే అంతగనం ఇక వాళ్ళకు అల్వాటు ఏం వుండదు అడగరు గూడా ఫస్ట్
ఫస్ట్ నుంచి అలవాటు చేయకుండా ఉండాలి గ ఈ మా పిల్లలైతే పిజ్జా కావాలంటారు నూడిల్స్ కావాలంటారు
ఆ అలాంటిది ఈయండం వళ్ళ డ ఇట్లా మామూలుగా మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఐతది ఆ నూడిల్స్ అలాంటివి తొందరగా అరగవు మనకు
అవును వాళ్ళేమో కొంచెం ఎక్కువ పప్పు ఏగనియ్యరు ఉడకనివ్వరు కొంచం ఉడుకుండాలలని లైటుగ ఉడకబెడతారు వాళ్ళు
అదే ఇగ మళ్ళ మంచిగుండదు అయినా గూడా అదీ మామూలుగా నూడిల్స్ అంటే అదీ ఇగ మనకు మనం బ ఇట్ల బయట ప్లాస్టిక్ ఇల్లె ఎట్లా వాడతాం దాని వల్ల మనకి ఏం యూజ్ ఉంటది ప్లాస్టిక్ వల్ల అదేం యూస్ ఉన్ దదిగా దాన్ టైప్ ఇగ నూడుల్ స్ అంటే మన శరీరానికి అట్లాంటిది అన్నమాట దబ్బిన అరగవు ఇగ అంతే
నేను కూడా ఒకసారి బయటకి ఏ ఎళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ తో ఇలా నూడిల్స్ తిన్నా ఒక రోజు తింటే అది గొంతులోనే ఉంటంది అసలు మధుర అగట్లేదు లయ మట్లేనవ్
ఆ అట్లనే ఉంటది అసలరగదు
రాయలి ఒకొక్కసారి నేనే మా పిల్లల మా అలా చేస్తే ఒక టెన్ డేస్కి ఒకసారి, ఒక వన్ మంత్ ఒకసారి, నూడుల్స్ ప్రిపేర్ చేసి పెడతా ఉంటా ఇంట్లో నే మసాలా వేసి ఎగ్ వేసి బాగా ఉడక బెట్టి చూ చికెన్ బర్గర్ కూడా నేనే ప్రి ప్రిపేర్ చేస్ అవును
అదే ఇగ అడుగుతరు పిలలన్న తర త వాళ్ళకు ఏం తెల్వదు గదా ఇగ అబ్బో చూడ్డానికి బాగుంది, ఇక తిండానికి గూడా మంచిగుంటంది అన్నట్టు అడుగుతారులే గాని, ఇక మనం ఇయ్యద్దు ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళకి అర్ధమయ్యటట్టు చెప్తే వాళ్ళు అర్ధం చేసుకుంటారు.
ఇక్కడ కొంతమంది పిల్లలు అర్థం చేసుకున్నరు కొంత పిల్లలు అర్థం చేసుకోరమ్మ
ఆ
నచ్చిందే కావాలంటరు ఏ మార్ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు కొంతమంది పిల్లలు
ఇక సిటీలలా ఉండే వాళ్ళు మీరు అన్నట్టు, వాళ్ళకు పనులు చేయాలన్నా కూడా, ఇక వాళ్ళు లే లేటు గా లేవడం లేటు గా పడుకోవడం అలాంటివి ఉంటాయి కాబట్టికి, వాళ్ళు పొద్దుగాల లేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే సరిపోతది, ఇట్లాంటివి తిండి విషయానికి వచ్చేసరికి ఆ పోలే బయట కొనుక్కుంటూ అయిపోద్దిగా తినేసిపోతే తందర తందర అయిపోద్దిగా, ఏం వండుకుంటావు అని లేజీగా అట్లా ఫీల్ అయ్య వాళ్ళు ఉంటుంది ఇక బద్దకస్తులు అలా టోళ్ళకి ఇ అంతే ఇక ఆరోగ్యం సరిగ్ ఉండదు, ఇక వాళ్ళ పని చేయాలన్నా కూడా అలాంటి తిండి తిన్నా కూడా అంతే అంత బాగా యాక్టివేట్లు అయ్యేస్తారు వాళ్ళు
అవు అంట వెళ్ల కూడా ఇప్పువవలే బ ఎక్కువ చేసుకోలేకపోవడం వల్ కూడా వాళ్ళు కూడా లావ్ అయిత ఉంటారు.
ఉ అవును మరి
ఎంత జాకింగ్ చేసిన ఇలా వండ పని ఇంటి పని అంత పని చేస్తన్న వాల్ ఉంటారు
మ్ అవును కదా ఎంతైనా మనదగ్గర ఆ మర పల్లెటూరు వాళ్ళు మన పల్లెలలో ఉన్న వాళ్ళు అట్ల, ఎందుకుంటే వాళ్ళ పని వాళ్ళు పొద్దుగాళ్ల వేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, ఇంట్లో వంట పని చేసి పిల్లల్ని చూసుకొని, బయట పనికి పోయే వాళ్ళు కూడా చాలా
చాలా మంది ఉ వాళ్ళ న స్లు కూడా పంపి రు అండి స్కూల్ కూడా వ ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ ప్రిపేర్ చేస్త టైంకి వెళ్ళిపోతారు వాళ్ళకంట పిల్లల కంట గుంట ఇంకా
ఉ మాట్లుంటది మా అరే వాళ్ళ
చాలా యాక్టివ్ గా ఉంటారు మన ఎండ వల్ల వచ్చే సూర్యర వల్ల కొంచ శరీరానికి మంచిగా ఎనర్జీ వస్తుంది
ఆ అవును
సరే మ మనాల అంటలు నీ పట్టణ తళ్ళు దిగుతే జాండ్ర పడితేమస్యస్తనే ఉంటదండి
ఇగ వాళ్ళకి అలవాటుగా అతనే ఉంటది ఇక మనం ఎంత ఇంటికాడు ఉన్నా కూడా మన మన వాతావరణం మనకే ఉంటది కాగాని మనం ఎక్కడ ఒకవేళ మనం పట్టణాలలో ఉండాలన్నా ఇంటికాడు ఉండాలన్నా ఆ వాతావరణం సెట్ అవుతుందా అస్సలు సెట్ కాదు మనకు కూడా మనవాసదం
ఆఓ
హామ్ ఇగ ఆడ ఫుడ్ అయినా ఏదైనా సరే మనం ఉండలేము మనం తినలేము అసలు
వాళ్ళ ఏం చేస్తారంటే ఇక్క సాటర్డేస్ సన్నే ఇలా హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు ఇ బిర్యానీస్ ఏ మటన్ బిర్యానీ చాల కుాన్న ఆడర్స్ కదా
ఇగ అవయితే మనకి ఏం పని లేకుండా అయితే ని అనుకుంటారు కాగానీ అవంతా ఎట్ల ఎట్లా చెస్తారు మన ముందు మనం తయారు చేయ్యరు కదా వాళ్ళ నచ్చినట్టు వాళ్ళకి ఇష్టానికి ఎట్లా వాడతారు అట్లా
అందు ఇకు ముటేశ్వర్వడాాల గాజు టమాటోస్ సాల్ట్ అన్న పెత్త పెత్త ఐటమ్స్ చా స్పైసీ స్పైసి ఉంటంది వా నాన్స్
ఇగ అదే మనకు టేస్ట్ కోసం మనం చూడడానికి నచ్చడం కోసం అన్ని అన్ని పిచ్చి పిచ్చి అన్ని ఇస్తా ఉంటారు కానీ అలాంటివి అన్ని తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అయితా ఉంటది
అవునండి ఇగ ఇంటి పని చేయడానికి కూడా కొంచెం పని మనుషులని పెట్టుకుంటారా వాళ్లు ఈగ
అవును హుమ్ మన దగ్గర అయితే అట్లుంటదా
మన మన గ్రామాలలో అట్లా ఉండదు పల్రు ఇంకాంగ్ ము మార్నింగ్ లో లేవగానే మంచిగా పూచ పరామత ముఖ వళ
అవాట్
ఆ బడల్ కూడా ఇ కూడా త బై మకు అనే రా రాదంటారు
కొంచెం గట్టిగా మాట్లాడండి వినబడ తలే
అవునా అడి
హామ్
అదే మన ఇంటి ముందు ఇట్లా అలుకు జల్లడం పెండ తోని దానివల్ల క్రీం కీటకాలు అన్నవి అవి బయటికి రావు ఇకి రాకునే ఉంటాయి కదా చెప్పున్నా వాకిల్లో ముగ్గులు వేస్తుంటాము. ఇంక
ఇగ మన దగ్గర మనం పల్లెటూళ్ళల్ల అట్లనే ఇట్ల ఆవు పేడ తోని చల్లడం వల్ల మనమై ఇట్లా పసుపుతోని మనం గడప పూయడం వల్ల క్రిములన్నీ ఇంట్లోకి రావని ఇగ మనకి ఎటుసండీ రోగాలు రావు అని ని అట్లా చేస్తాం కానీ ఇగ వాళ్ళకి పట్టణాలలో ఉన్ అంటే వాళ్ళకి బోయిదా ఇట్లా ముట్టుకుంటాం అట్లా ముట్టుకుంటాం. అని వాళ్ళు మొత్తం ఇగ ఏందో ముట్టుకున్నట్టు ఫీల్ అయితా ఉంటరు.
ఇంతకుముందు కూడా మామిడాకు తోరణాలు కట్ కట్టడం వల్ల కూడా ఎంత అందంగా కనిపిస్తుంది మనకు
అవును ఊమ్ హుమ్
ఉంటాను గాని
ఆ సరే